అప్పుడెందుకూ వినిపించలేదే. నేను అదే అడుగుతానా నేను హలో హలో హ లో అంటనా అసలు నా సెకండ్స్ కు స్టార్ట్ కాల ఇంగా
అప్పుడే నాకు వచ్చింది ఓ త్రీ త్రీ సెకండ్స్ ఏమో వచ్చి దంతే
హుహ్
ఆ ఈపాటికే మూడు వేస్ట్ అయ్యే
నా నాకా నీకా
నాకి.
ఇ ఎన్ని ఉన్నయి రోజు ఎన్నీ
ఎన్ని అన్నా మనం ఒక రోజుల అన్ని అయిపోతయి. ఇన్ని అని ఉండాల్సినఅవసరం హ్మ్ ఏం చేస్తాంటివె.
ఏం లేదే మా అక్క ఫోన్ చేసింటే అప్పుడే నీతో మాట్లాడుతాంటే ఫోన్ కట్ చేస్తీ
ఉ
హ్ మా అక్కతో మాట్లాడి మల్లా నీగ్ చేస్తానా. హ్
మీ అక్కా రాలేదా అందరికి
హుహ్ నెక్స్ట్ వీక్ వస్తది మా అక్కా.
ఆహ
శ్రీరామనవమికి వొస్తాది.
ఎప్పుడు శ్రీరామ నవమి.
నెక్స్ట్ ఫ్రైడేనే
అదొక్కటి ఏంటి రే మాహతి
అన్నం మే మ్యాగీ తిన్నా కొంచెం
అ
మ్మ్
ఏం చేస్ స్తున్నావ్ మూవీ కెళ్ళాలే థియేటర్
మ్మహ్ బావుందా నా మూవీ
బావుందంట
ము మూవీరుల్స్ కి వద్దుల్తాడు లే ఇంగా రెండు రోజులు పోతే
అ
మ్మ్
ఆ
అవే
ఆయ్
ఇంకా
చెప్పు ఈ ముందు వచ్చే టాస్కులు బాగుండే తెలుసా రేపా పౌ ఎయిట్ కెల్త అవి అయితే ఫోన్లు చేసేది కాదు వాళ్ళు ఏదో కోష్ ఒక ఒకటి ఇస్తారు దాన్ని చదివి మనం రికార్డ్ చేసి వాళ్ళకి పెట్టేయాలి అంతే మన ఇష్టం మనే మనం పాటి పనం చేయొచ్చు దీంట్లో ఏందో ఫోన్లు చేస్తా ఉండలా
మ్మ్ టెన్ మినిట్స్ కి ఎంత పడుతుందియ
హండ్రెడే
ఇప్పుడు మనకి ట్వంటీ మినిట్ కాబట్టి టూ హండ్రెడ్ పడ్తదా
మ్మ్
మ్మ్
ఇరవై కాల్సి కలిపి రెండు వేలు పడుతుంది ఒకవేళ అవి పొ తే తగ్గిపోతుంది డిస్కనెక్ట్ అయ్యేది అట్లా బ్రేక్ అట్ల అయిందే
మ్మ్
మీ మమ్మీ వాళ్ళు
మ్మ్ కంపెనీ కెల్లారు వాళ్ళు
ఏం ఏం పని చేసది వీళ్ళ మమ్మీ
దియా కంపెనీ
హా
మీ మీ సైడ్ ఏం ఉండదేమో అది దియో కమ్ నేను ఒకటి ఉంటుంది లే ఫ్యాక్టరీ లాగా మా సైడ్ అది ఫేమస్ సంజా కొడితే ఎంతో
అంటే ఏం వర్క్ అక్కడ
కార్ సీట్లు ఉంటాయి చూడు
హ్మ్
దాన్ని కుట్టేది కార్స్ రెడీ చేసేది అవి
ఉహు మీ నాన్న
ఇద్దరు
హ్మ్ హు
హ్మ్
దగ్గరేనా మీకి
హ్మ్ దగ్గరే బస్సు వొస్తుంది
హ్మ్
నువ్వు మీ అమ్మ వాళ్ళు
ఉంది మే మమ్మ బయటుంది యాన్నో, బ్రష్ చేస్తాంది మా నాన్న తోట దగ్గరక్ వెళ్లార్. ఏం లా లేట్ అయిపోయింది మమ్మీ ఏదో పని ఉంటే చూసుకుంటానంది.
హ్మ్
హ్మ్
ఏం తోట పెట్టారు ఇప్పుడు
టమోటా నే ఎప్పుడు టమోటానే
ఆ
హ్మ్
ఏ ఊరు మీది రాయచోటి కడప దగ్గర
హ్మ్ ఎన్ని మినిట్స్ అయ్యింది వే ఎన్ని మినిట్స్ అయ్యింది
ఇంకా సిక్స్ మినిట్స్ అయ్యింది అంతే
హ్మ్
సిక్స్ మినిట్స్ అయ్యింది
హ్మ్
కాదు
హ్మ్
హైదరాబాద్ దగ్గర ఏ ఊరు
కడప అంత దూరం లేదు మాది మాది మాకి కడపకి మళ్ళ వన్ అండ్ హాఫ్ హ్మ్ కళకడ దగ్గర మాది హ్మ్
నువ్వు ఒకదానివే ఉన్నావా ఇంట్లో నువ్వు మీ అమ్మ
హ్మ్ అయ్య మ తాత
తాతని మీరు గయా అంటారు కదా మా సైడి దగ్గర నాన్నని అయ్యా అంటారు కదరా
ఊహూ మా అమ్మ నాన్న
జాతర ఎప్పుడు మీ ఊర్లో ఏదో చేస్తాలే
చ్చు మేలో తిర్నాల
మనకి ఎగ్జామ్స్ ఉండే కదా
ఉంటాయేమోగ అదే భయమేస్తుంది ఫస్ట్ బెటర్ మ్మ్
మ్మ్ అయిపోతాయి లే
మ్మ్
విటిటు ఎప్పుడు
మ్మ్ ఫస్ట్ లోనే ఉంటుందేమో ఏప్రిల్ స్టార్టింగ్ ఈ స్పీకర్ ఆన్ చేసుకుండేది ఉండదులా దీంట్లో
ఉండదు నేను కూడా బర్డ్స్ పెట్టుకొని మాట్లాడతాన
మ్మ్ హ్మ్ నా బడ్సు పోయినాయివే బాధ అయితాంది
కాలేజ్ లోనా
మ్మ్
మ్మ్ ఏ తీసుకుంటానే ఉంటారు కదా హాస్టల్లో ఏదోటి
మ్మ్ అవును
నేను ముందు పీజీలో ఉన్నబుడయితే నా బట్టల అన్నీ తీ లెగ్గిన్లన్నీ తీసుకునేసినారు.
మ్మ్
అందరివి మనుషులు ఎత్తుకుంటే మౌనిక వి మాత్రం కోతలు ఎత్తుకొని వెళ్ళిపోతాయి కోతులు బట్లెత్తుకొని ఎల్లిపోయినాయి.
మ్మ్ మ్మ్
ఏం చేసింది మీ అమ్మా ఈ రోజయితే నీకోసం
ఏం లేదు నార్మల్ రేపుగాద రేపు ఇంగేమని నాన్ వెజ్ చేశారు
రేపు చేస్తే ఏం తింటావు
రేపు మార్నింగ్ తిని ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయితా మీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి రిజల్ట్స్ వదిలినారు ఎవరు లేర తెలిసిన వాళ్ళు
తెలీదే ఎవరు తెలీదు నాకు ఎవరు తెలీదు ఫస్టియరు
ఊహూ నిన్న వదిలినారు వాళ్ళకి రిజల్ట్స్
మీ ఊర్లో ఫేమస్ ఏంది
మా ఊర్లో ఏమి ఫేమస్ లే
మీకి ప్రొద్దుటూరుకి ఎంత దూరం
ప్రొద్దుటూరు చానానే దూరం వస్తాదివే నీకు టెన్ మినిట్స్ అయిపోయింది బాయ్
ఉండు